ఉమ్ చెప్పు ఎక్కడ కల్సారు
ఇక్కడే స్కూల్ దగ్గర
ఓహో గెట్టుగెదర్ స్కూల్లో పెట్టారా
అంటే స్కూల్ అని కాదు జస్ట్ కలుద్దామనీ లక్షత్పేటలో అంటే మా దగ్గర ప్లేస్లో కల్సాం ఒకరింట్లో
ఓ ఇంట్లో
ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కల్సాం అంటే వాళ్ళ పేరెంట్స్ చాలా చిల్లుంటారు వాళ్ళు డ్యూటీ కేళ్తారు మేమే ఉండే ఇంగ
ఆ
కలిసాం అందరం అందరు ఒచ్చిళ్ళు ఒక వన్ అవర్ అక్కడే లెవెన్ కెళ్ళినాం లెవెన్కు వాళ్ళింట్లో ఉంటే బాయ్స్ అందరు ఒచ్చి అందరు ఒచ్చే వరకి లెవెన్ థర్టీ ట్వెలైపోయింది
ఉమ్
వాళ్ళ మమ్మీ ఒచ్చింది వాళ్ళ మమ్మీ మాట్లాడింది అంతా అయిపోయింది మేమేం ప్లాన్ జెస్కోలే జస్ట్ వాళ్ళ ఇంటికెళ్ళి కలుద్దామని అనుకున్నాం ఇంకా అక్కడ తర్వాత తేంచేద్దాం ఏం చెప్దాం ఏం చేద్దాం అంటే అక్కడే ఉండవు రెస్టారెంట్స్ పెద్ద సిటీ కాదు పెద్ద టౌన్ కూడా కాదు అప్పుడూ మంచురాల వెళ్దాం అనుకుంటే అప్పటికే వన్ అయిపోయింది వెళ్తే టూ అయితది మళ్ళీ మనం తినే వరకు మస్తు లేట్ అవుతది ఇంటి కి రాలేము తొందరగా అని చెప్పి అగిపోయినాం
ఉమ్ ఉ
అక్కడే ఉ అక్కడే ఇగ ఒక అప్పుడప్పుడు మొన్న మొన్నే స్టార్టైంది మండీ ఒకటి ఫస్ట్ మండి అది కూ డా ఇంకా ఓపెన్ చేయలే మొత్తం క్లోజ్డే మేము ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నామంటే అప్పడిదప్పుడే ఓపెన్ చేసి చేసిల్ళు
ఉహు
అపా ఓకే ఓకే ఉ నేనా నాకేం తెల్సు నేను వెజ్ తిన్నా
అదేలే వెజ్ బానే ఉందా
ఆ బానే ఉంది ఓకే ఓకే ఉండే పై ఎవరు లేకుండే ఇంగ మేమే లెవెన్ మెంబెర్స్
ఆహా మేమ్ కూడా ఇక్కడ పక్కనే మా పక్కనే ఈ మెయిన్ రోడ్డు కొచ్చినా బేక్రీ ఉంటది పక్కన దాని పక్కన ఒక మండి ఓపెన్ అయింది నిన్న కాకుండా ఆ ఎప్పుడొచ్చాడంటే డే వెన్స్ డే కాదు
ఆ రోజు అడిగావ్ కదా తిరుగుతున్నారా అని మండి ఫోటో పెట్టినప్పుడే కదా అది కొత్తదా నేను
ఆ ఆ రోజు అచ్చ అచ్చన్నే ఒచ్చాడు అసల్కి చా క్లెట్స్ తెచ్చాడు అంటే మా వద్దిన సింగపూరెళ్ళింది సింగపూర్ నుంచి ఒచ్చింది మొన్ననే సండే అయితే సండే తె స్తా అన్నాడు కానీ సండే మేము బైటికెళ్ళాంగా
హు
తే మళ్ళీ ట్యూస్డే ఒచ్చాడు మండే ఒచ్చాడు కానీ మండే ఏమైందంటే నీ ఫోన్ ఎత్తలేదు
ఆ హహ
ఎల్పోపోయాడు అంటే అచ్చన్నయ్య వాళ్ళక్కడి వరకు ఒస్తడు అన్నమాట మెయిన్ రోడ్ వర్కి ఇక్కడ వరకు రాడు ఇక్కడ అందరు చాలా అమ్మాయిలుంటారని
ఉ
ఒరోజు నేనేదో చేత్నాను ఐ తే ఇంకా మళ్ళీ ట్యూస్డే వచ్చాడు ట్యూస్ డే ఒస్తే అప్పుడు కమ్లా జాను కూడా ఒచ్చారు నాతో పాటు కిందకి ఊర్కే నార్మల్గా ఐతే అచ్చనన్నడు పదండి ఏదోకటిచేద్దాం అన్నడు సరే పద పట్కెళ్దాం అన్నా ఆ తర్వాత పునుగుల్కెతే ఫస్ట్ పానీపూరి అన్నాడు నేను పానీపూరి తిన్నాన్న తర్త పునుగులన్నాడు సరే పద పోదాం అంటే వెళ్తున్నాం అంద్రం వెళ్తున్న గ్యాప్ లో మా అచ్చన్నెయ్యన్నడు ఇక్కడ మండి ఓపెన్ అయింది కదా అన్నడు ఆ అయింది కదా పద పదపదా అని ఇంక తీసుక్పోయా బర్డే ట్రీట్ కూడా ఇవ్వలేదుగా బర్డే ట్రీట్ అని సరే బర్డే అంటే అసలు బర్డే ఆ రోజు సాటర్డే అయింది కదా తిన్లేదు నెక్స్ట్ సండే సండే ఒచ్చి తీస్కెళ్తాలే నిన్ను అన్నాడు కానీ సండే ఏదో పని ఐ పని బడింది ఇంక రాలే నేను కూడా ఫోన్ చేయలే ఇంక ఏదో పనుం టద్లే మొన్న కుదిరింది మండికి బోయాం ఆ చికెన్ క్రిస్పీ మండి క్రిస్ అంటే పీసుల్ క్రిస్పీ గానే ఉన్నాయి కేఎఫ్సి స్టైల్ గానే ఉన్నాది కానీ రైస్ ఏమో నాకంత టేస్టే రాలేదే అసలు ఫస్ట్
రైసా
ఆ రైస్ కానీ పీస్ కూడా జస్ట్ క్రిస్పీగా ఉంది అంతే అంటే నోటికి రుచి తెలియలేద అసల ఎవ్వరికి మా ఎవ్వరికి
కొత్త గదయింగా
ఆ అవునవును కానీ చాన మంది వచ్చారు
ఉహు
కానీ ఓకే ఏదో యావరేజ్ నాకు అంత నచ్చలేదు
ఉహు ఎక్కువ ఇక్కడే ఉంటాయి మండీస్ గండి మైసమ్మ లోనే ఇంతకన్నా ఎక్కువ ఉండయి ఇంగ ఏ ప్లేస్ లో కూడా
ఆ అయిన మరీనే ఇప్పుడు ఇప్పటికే ఒక నాలుగైదు ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి ఇక్కడే పెట్టాలా చెప్పు ఎట్లా సెల్ అయితయె
ఆ అమ్ మహి అన్ని అన్ని అక్కన్నే పెడతది కనీ అవి నడవవి ఏది నడవదు సరిగ
ఉమ్
ఏమనుకోని పెడతరో ఏం ఆలోచించి పెడతరో
అదే కదా ఇప్పుడు ఒక బుక్ స్టాల్ దుందనుకో మా ఇంటి కడ ఒకటి ఉంటద అనమాట అది మొ త్తం ఇంకా నువ్వు ఏం అంటే నీకు అన్ని కావల్సిన దొరుకుతయి పక్కపక్కన పక్క పక్కన పక్క పక్కన పెడితే అట్లా అళ ఎలా సేల్ అయితదే అసలు నాకు అర్థం ఇల్ దెగ్గర కోస్తే ఈ పక్కనున్నోల్లు కూళ్ళు పడతారు వీళ్ళ దగ్గరకు వస్తే ఆ పక్కనున్నోళ్ళ కూళ్లు పడతారు ఆ నాకు అదే అనిపిస్తుది తెలుసా ఇందులో కుళ్లు కాకుండా ఇంకేముంటది అని
ఉమ్ మరి ఇంక్ ఇక అందరికి తెలిసుంటే అందరు ఫీల్ అయి తరు ఒక షాప్ కి ఏళ్తే ఒక షాప్ కి
అదే కదా అలా ఎలాగ చేస్తాడో నాకు అర్థం కాదు అసల అంత అంత అసలు అంటే వాళ్ళకి ఒక ఇది లేదు ఒక బిజినెస్ అంటే మనం మంచిగ పెట్టాలి లొకేషన్ టేస్ టు క్వాలిటీ క్వాంటిటీ అంతా ఒక పద్ధతి పాడు ఉండదు పక్కపక్కన పక్కపక్కన ఎట్టేత్తే ఏటొత్తదో నాకు అర్థం కాదు అసలు ఇప్పటికి
ఇగ అది అంతేలె ఇక్కడ ఒకటి నడిచినా కూడా మళ్ళీ అదే పెడతడు వేరే నడు నడు నాడు స్తదేమో ట్రై చేద్దామని కాదు
కదా అసలు అంతే అంటే ఈడు పడిన గోతులో వాడు కూడా పడాలి
ఉమ్ అప్పుడు ఇద్దరికి కాకుండా పోతది వేస్ట్ అయిపోతది
ఉమ్
ఇంకా
చెప్ప ఏమైనా సినిమాలు చూతున్నవ అసలా
ఏ ఎక్కడ ఆయ నెట్టెడు అయిన సరి వుదన్నాకోఆయన చూడ్డానికీ ఆయన అయిపోతది మూవికి మూవి కెళ్దామన్నా అక్కడలేము ఇవాళ రిలీజ్ అయిందిగా
ఒసె అవ్ను అసలు నేను ఈ రోజు ఎవరు రితికాలులేలరు అదే మా రూమ్మేట్ నాకు తెలీదు రీతిక ఏళ్తుందని అసలు క నేనేమనుకున్నానంటే ఆ నేను ఏళ్దాం ఏళ్దాం నేను ఇప్పటికి ఎళ్దాం ఎళ్దాం అని అనుకుంటున్నాను కానీ ఈ రోజు మకు తెలిదు నిన్న నేను సాధేతో అనుకున్నాను నేను సాధ్యా అనుకున్నప్పుడు సాధ్యా అన్నది రేపు ఉండవు తప్ప రేపు ఉన్న త్రీట్వెం త్రీ ఫిఫ్టీది ఫైవ్ హండ్రెడ్ వే ఉంటాయి టికెట్స్ అన్న తే
అవ్నవ్ను అంతే అంతే లేదే టూ ఫిఫ్టీ ఉంటది అంతే టూ ఫిఫ్టీ
ఏమో నాకు తెలిదు సాధ్యా అలా అనింది అయితే అవే ఉంటాయేమో ఇంకెందుకులే ఎళ్డం తర్వాత ఎప్పుడైనా వెళ్దామో అ కుంన్నా సాధ్యాంది వన్ వీక్ వరకు అలానంట దాని తర్వాత బాగుంటాయి అన్నది ప్రతి రోజు ఆ రెడీ అయి వెళ్తుంది నేనంన్నా రితికా సిన్మా కా అంటే అవునున్నది నేను షాక్ నేన్ నేను కూడా ఒద్దానుకున్నాను నాకు తెలీదు నేను టికెట్స్ ఉండవేమో అనుకున్నాను అన్నా రితిక అంటుంది నువ్వు నువ్వు అన్నావు కానీ నువ్వు నిన్న అంటే ఈ మధ్య ఏమం అదే నిన్న ఏం అనలేదనే నేను ఏం అడగలేదు నువ్వు ఒస్తానంటే నీతోనే ఒద్దు నీతోనే ఒద్దును నేను అని అన్నదే కన్ని నాకు తెలిదసలు
ఉంటందిగా
ఆ రితికాల్లు
త్రీ హండ్రెడ్ ఉంటదంతే
రతికాలు మూసాపెట్ ఎల్తున్నారు
ఉహు చింతలు బానే ఉంటారు ఆ థియేటర్
కానీది రితికాంటుంది చాలా టికెట్సే ఉన్నాయి నిన్న మేము మధ్యాహ్నమే చేస్కున్నాము అని అ
అస్సో హీరో ఓరియంటెడ్గాదు కదా సరిగ్గా ఎవరు ఎల్రు ఫ్యామ్లీస్ అంతే వెళ్తాయ్
ఫ్యామ్లీస్ ఏళ్తారు నీ ఫాన్ బేస్ ఉన్న వాళ్ళేవ్వరు ఎళ్లరు ఇట్లా హైపిచ్చే వాళ్ళు అచ్చన్నే కూడా అందుకేన్నన్న నేను అచ్చన్నే అ రేపు సినిమా సినిమా రిలీజ్ కదా వెళ్తునావంటే నేనేళ్ళ అన్నాడు ఆ నీకియన్నీ ఎందుకు నచ్చుతాయ్లే రక్తపాతం వయ్లే చాక్చన్నీ నచ్చుతాయి ఇట్లాంటివి ఏం నచ్చనికంటే మనకెందుకు చె ఇప్పుడు మనం బానే ఉన్నాం ఇక్కడా
హుహ హూ అంతే ఉంటది మరిప్పుడు ఫీమేల్ ఓరియంటెడ్ వాటికి తక్కువ ఉంటది ఎంత మంచిగున్నా
ఇదేందుకు తక్కువ ఉంటది వాళ్ళు వాళ్ళెంత మేల్ ఓరియంటెడ్ హైప్ చేస్తే మాత్రం హీరోయిన్ కూడా ఈక్వలే కదా అసల్ నాకదే నచ్చదు ఇప్పా అదే కదా చీ అయినా అసలు ఈ యువతా యువతరం
ఉహ్
పాడు యువత చెడిపోత్నారు మొత్తం
ఇప్పుడు హీరో ఓరియంటెడ్ అంటే గర్ల్స్ ఏళ్తారు బాయ్స్ ఏళ్తారు ఇప్పుడూ ఫీమేల్ ఓరియంటెడ్ అంటే గర్ల్సే ఎళ్తరు కానీ గర్ల్స్ ఎక్కువ పంపరు కదా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళే ఎల్తరు క్కువ బైట బైట ఉన్న వాళ్ళు అందుకే తక్కువైపోద్ది
చాల్లే ఏదో జెప్పావు నాకేం అర్థం కాలే సరేలే ఐతే మ్ బాయ్
బాయ్